హలో హలో
వినిపిస్తుందా
వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది నాక్గూడా
ఆ మనమూ ఈరోజు పండగల గురించి మాట్లాడుకుందాం.
సరే చెప్పండి ఆ
ఆ అయితే హిందువులు జరుపుకునే పండగల గురించి మనం ఈ రోజు ఆ విషయాలను గురిం చి మాట్లాడుకుందాం సరేనా.
ఓకే అండి
ఆ అయితే ఫస్టూ మనం చూసుకున్నట్లయితే. ఆ వినాయక చవితి ఉందీ. ఆ వినాయక చవితి పండగని మీ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారూ.
మాకూ వినాయకుడీ విగ్రహం. మనా ఇప్పుడూ మేమంటూ ఒక ప్లేస్లో ఉన్నామనుకోండీ అక్కడా ఆ ఏరియా వాళ్ళూ మనీ గ్యాదర్ చేశీ ఒక విగ్రహాన్ని ముందుగానే కొనీ నవరాత్రులు తొమ్మిది రోజులు. దాన్ని పొద్దునా సాయంత్రం పూజించీ తొమ్మిది రాత్ తొమ్మిది రాత్రుల్ తర్వాతా. నెక్స్ట్ ళానికి తీసుకెళ్తారు. మీకు అలాగే మీకూ ఈ విషయం తెలుసా మనకు మొదటిగా మన కొత్త సం సంవత్సరంలో ముందుగా జరుపుకునే పండగ ఏదో మీక్ తెల్సా.
కొత్త సంవత్సరంలో ముందుగా జరుపుకునే పండగ అంటే ఉగాది పండగని జరుపుకుంటాం మేము ఉగాది కొత్త సంవత్సరం
అవును మన తెలుగు వారికి అయితే ఉగాది కొత్త సంవ త్సరంగా జరుపుకుంటాము అలా గే ఇప్పుడు మనకు న్యూ ఇయర్ అనేది కూడా ఉంటది కదా అప్పుడు జనవరిలో జరుపుకునే పండుగ సంక్రాంత్రి సంక్రాంత్రి మీ సైడ్ ఎలా జరుపుకుంటారో చెప్తారా ఒకసారి
ఆ మా సై డు సంక్రాంత్రి అప్పుడు ఆ ఇంటి ముందు ముగ్గులు వే స్తాము రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతాము తర్వాత పిండి వంటలు చేస్తాం మేము
ఆ అవును చక్నలు గారెలు చేసుకొని చేసుకున్నక నా
ఆ అవు నండి త్రీ డేసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు
ఆ త్రీ డేస్ని ఏవో పేర్లు పెట్టి పిలుస్తారు కదా అవేమో మీకు తెలిస్తే ఒకసారి చెప్తారా
ఆ అయితే మొదటి రోజు భోగి అంటారు మొదటి రోజు భోగి పండగని జరుపుకుంటారు రెండవ రోజు సంక్రాత్రి పండగ చేసుకుంటారు అంటే పిండి వంటలు చేసుకొని తింటారు మూడవ రోజు కనుమ కనుమ పండగని కూడా చేసుకుంటుంటరు
ఇగ పిల్లలు వచ్చేసరికి మనకు గాలి పటాలు ఎగిరేస్తూ ఆనందంగా గడుపుతారు సంక్రాంత్రి అప్పుడు ఈ విషయం మీ సైడ్ కూడా జరుపుకుంటూ ఉంటారునుకుంటా పోటీలు ప పత్తంగ్ పోటీలు అది ఇది జరుపుతుం ఉంటాయి కదా
అవు నవును అయితే పిల్లలు రంగురంగుల గాలిపటాలను ఎగిరేస్తూ కేరింతలు కొడుతూ ఉంటారు ఈ సంక్రాంత్రి పండగ రోజు
అయితే మన తెలంగాణ ఆంధ్రాలో కొన్ని ఆ ఏది ఒక్కొక్క పండగ ప్రత్యేకంగా జరుపుకుంటారు అది ఏంటేంటి అని మీకు తెలుసా
అయి తే మన దగ్గర తెలంగాణలో అయితే చూసుకున్నట్లయితే దసరా పండగని జరుపుకుంటూ ఉంటారు దసరా చాలా పెద్ద పండగ అన్నమాట
అవును మన తెలంగాణ వాళ్ళకి అదే చాలా పెద్దది ఇక ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి ఆ ఆంధ్రప్రదేశ్లో సంక్రాత్రి పండగని వాళ్ళు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు తెలంగాణలో అయి తే దసరా పండగని మనం చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము
అవునండి అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దస రని ఎలా జరుపుకుంటారు మీ ప్రాంతంలో
మా ప్రాంతంలో దసరా పండగ అంటే మేము అక్కడ అమ్మవారీ నీ కూర్చోబెడతాము నవరాత్రులు అంటారు అదే విధంగా అ బతుకమ్మ కూ డా ఆడుతూ ఉంటారండి ప్రతి రోజు బతుకమ్మ ఆడుతారు తొమ్మిది రోజులు ఆడ్ తారు
అవును అయితే ఈ బత్ బతుకమ్మలో తొమ్మిది రోజులలో ఏడవ రోజు బతుకమ్మ ఆడకూడదని అంటారు అది ఎందుకని తెలుసుకోవచ్చా
ఆరవ రోజు అండి ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అన్ టే బతుకమ్మ అలుగుతుంది అన్నమాట అయితే అర్రేమీ అంటారు కాబట్టి మనం ఆరవ రోజు బతుకమ్మని ఆడుకోము
ఆ ఆ దే కొన్ని కొన్ని ప్రాంత్ తలో ఆడతారా లేదంటే అన్ని ప్రాంతాల్లో ఆ రోజు ఆడ ఆ రోజు సెలవు అన్నట్ట
అన్ని ప్రాం అన్ని ప్రాం తలో కూడా ఆ రోజు ఆడరు అంటే అర్రేమీ కాబట్టి ఆరవ రోజు బతుకమ్మని నీ ఆడరు
అవునా ఏం లే ఇంకా మీకు తెలిసిన పండగల్ ఏంటి మీ సైడ్ ఘనంగా జరుపుకునే పండగలు ఏంటి తెలుసుకోవచ్చా
ఓకే మా దగ్గర వచ్చేసి పండగలు అంటే శివరాత్రి జరుపుకుంటూ ఉంటా టాము శివరాత్రి వస్తుది మోహరము ఇట్లా అంటే మంత్లీ ఒక పండగ అనేది వస్తూ ఉంటది అంటే ప్రతి నెలలో కూడా పండగ అనేది వస్తూనే ఉంటాయి
అవునులే హిందువుల పండగలు ఇవన్నీ ఇగ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ జరుపుకునే పండుగలు నీకేమైనా తెలుసా మీరు
అవునండి అయితే క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటారు వాళ్ లు ఏసు ప్రభువుని ప్రార్థిస్తూ క్రిస్మస్ పడుగని జరుపుకుంటా రు మళ్ళీ అది కచ్చితంగా డిసెంబర్ నెలలోనే వస్తది ఎక్కడైనా కూడా డిసెంబర్ నెలలోనే క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉం
ఏం రో ఇంకా దాంతో పాటు ఇంకెలా ఏమైనా పండగలు మీకు తెలుసా వాళ్ళు చేసుకునేటివి
వాళ్ళు చేసుకునేటివి అం టే గుడ్ ఫ్రైడే ఒకటి చేసుకుంటారని ఐడియా ఉంది నాకు గుడ్ ఫ్రైడే పండుగని కూడా చేసుకుంటారు మరి మీ ప్రాంతంలో ముస్లిం వాళ్ళు జరుపుకునే పండగ గురించి మీరు చెప్ తారా
ఆ అండి ఇప్పుడు ముస్లిం వాళ్ళు మనకు వచ్చేసి రమజాన్ ఈద్ సో ఇలా ఈ ఇలాంటియి పండగలు జరుపుకుంటూ ఉంటారు మీ సైడ్ కూడా రంజాన్ ఇదే జరుపుకుంటూ ఉంటారా
అయ్యా రంజాన్ చూసినట్లయితే అందరూ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కొత్త బట్టలు ఆ కొనుక్కోవడంము వాళ్ళు అలాయి బలాయి చెప్పుకోవడము ఆ వాళ్ళు కూడా అట్లా స్వీట్ ఐటమ్స్ చేసి ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది నేది వాళ్ళ యొక్క ప్రత్యేకత అన్న మాట
అవునవునండి నేను అలాగే వాళ్ళు ఇఫ్తార్ పార్టీ కూడా చేసుకుంటారు ఈ విషయం మీకు తెలుసా మీరు ఎప్పుడైనా వెళ్ళార అక్కడికి ఇఫ్తార్ పార్టీ లకి
ఆహా వెళ్ళలేదండి మీకేమన్నా తెలిస్తే చెప్పండి
అవునా ఇఫ్తార్పార్టీకి మనకు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా అదే చాలా స్వీడ్స్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మనకు చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ మనక ఏమంటారు ఫ్రూట్స్ కట్టింగ్స్ చిన్న చిన్న పీసెస్ అలా అలాగా కట్ చేసి అండ్ హలీం సో ఇలా ఫ్రూట్స్ అన్ని కప్ప మిక్స్ చేసి బౌల్స్ బౌల్స్ గా మనకు ఏం చేస్తారంటే పార్టీగా ఇస్తారన్నమాట అందరికి అక్కడ ఇంత మంది వస్తే అంత మందికి అలా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. అవన్నీ ఇచ్చేసి
అవునండి నేను కూడా విన్నాను వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకోవడం అనేది ఆ నేను కూడా విన్నాను ఇంతకు ముందు
అవున అండ్ అలాగే మనకు ఫిబ్రవరిలో జరుపుకునే పండుగలు మార్చి లో ఇలా మీకు వరుసగా పడుగలు చెప్తారా మీరు మనం ఇంతవరకు సంక్రాంతి దసారా గురించే మాట్లాడుకున్నాము
ఆ అయితే మనము ఇప్పుడు దీపావళి ఉంది అనుకోండి ఆ దీపా దీపావళి పండుగ కూడా హిందువులకు చాలా గొప్ప పంండగ అదే విధంగా దీ దిపావళి రోజు మరి మీ ప్రాంతంలో ఏం చేస్తారా కొంచెం చెప్తారా
దీపావలి ఆప్పుడు మనకు నరకాసురున్ని కలుస్తూ స్తారండి వాళ్ళప్పుడు నరకాసురిని కాల్చేసి మనము చాలా పండగ చేసుకుంటం ఆ ఏమంటారు టపాసులు పేలుస్తారు దీపాలు వెలిగిస్తారు మొత్తం కలర్ఫుల్ లైట్స్ తో మన ప్రాంతం అంతా చాలా కలర్ఫుల్గా లైటింగ్స్ ఇచ్చుకుంటారు
ఆ మాద దగ్గర వచ్చేసి లక్ష్మీ పూజ చేస్తారండి. దీపావళి రోజు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కొత్త దుస్తులు ధరించడము ఆ మామిడి తోరణాలు కట్టుకోవడము లక్ష్మీ పూజని చేసుకుంటాము. ఈవినింగ్ టైంలో మేము లక్ష్మీ పూజను చేస్తూ ఉంటాము.
ఆయి అయితే మనకు దసరా అప్పుడు రావణాసురున్నీ దివాలీ అప్పుడు నరకాసురున్నీ కాలుస్తారు కదా వీళ్ళిద్దరికి తేడా అసలు ఎవరు ఎందుకు అనేది మీకు ఏమన్నా
అంటే చెడు పై మంచి మంచి సాధించింది అంటే చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా ఆ విధంగా పండగని జరుపుకుంటూ ఉంటారు, అంటే ఆ రావణాసురుడుని కాల్చడం వెనుక, అంటే చెడు ఆలోచన ఉండడం వల్ల. చెడుపై మంచి విజయాన్ని సాధిస్తారంట, నాకు అంత ఐడియా లేదనుకోండి.
అవును అవును. సో రావణాసురిడిని చంపిసింది ఎవరు మీకు తెలుసా?
ఆహా నాగేమో ఐడియా లేదం టె మీకేమన్నా ఐడియా ఉందా? అవునా.
ఆ అవునండి మరి నరకాసురున్ని ఎవరు చంపారన్నది మీకు తెలుసా, దివాళి ఎందుకు జరుపుకుంటారు అనేది?
ఆ ఇందాక మనం దీపాళి అన్ని పండగల గురించి చక్కగా మాట్లాడుకున్నాం కదా, థాంక్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు, చాలా బాగా మాట్లాడారు.
ఓక ఓకే థ్యాంక్, ధన్యవాదాలు